హలో
హలో
ఆ అక్క చెప్పండి
ఏం చేస్త స్తున్నావు పని అయిపోయిందా
ఊ ఇగ పని అంటే మనది ఎప్పుడు చే
పని ఏమి ఉండదు అనుకో నువు అయినా కూడా హాస్టల్ ఉంటావు కాబట్టి
ఉ అవును అవును
ఆ అంటే ఇప్పుడు ఈ పండుగకి ఊఊ ఊరెల్ వస్తావా పండగకి
ఉ పండక్కి ఎల్తా అక్కా కంపల్సరీ
అదే అంటే టున్నవు ఉగాది రోజు ఉంటది గా అయినా కూడా మీకు సెలవు
ఉ ఉగాది ఒకటే రోజు
అదే ఉగాది ఒకటే రోజు ఉంటది ఇప్పుడు స్కూళ్ళ కైయినా కూడా అంతేకద
ఉ అవునవును ఈ స్కూల్స్ కన్నాంటే రెండు రోజులు ఉంటద ఏమోళ
స్కూళకి ఏం లేవు ఒకటే రోజు ఉన్నది వాళ్ళకు కూడా
ఉ
అయితే మంచి చేస్తారా మీ దగ్గర ఉగా
ఉ ఉగాది బాగా చెస్తార మా పొద్ తున్నలేసి పూజ చేసుకొని
ఆ
హ
పొద్దున లేచి అదే పూజ చేసుకొని అంటే ఉగాది స్పెషల్ అంటే పిండి వంటలు అంటే ఓన్లీ ఒక భక్షాలు
ఉ భక్షాలు మళ్ళీ పూర్ణాలు మళ్ళీ పోతే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో చెడ్ రుచులు
అవునవును షాడ్రుచులు ఉంటుంది అదే చింతపండుతో బెల్లం మళ్ళీ వబవని మామిడికాయలని
అవు
ఇర అంటే కానీ బాగుంట కదా అసలు అట్లా
ఉ అవును ఉగాది పడుగ అంటనే చెట్ రజులు మత్త ఉ అవును ఆ రోజుాక్తనే బాగుంటది మళ్ళీ కొత్త కొత్త సంవత్సరం లాగా స్టార్ట్ అయిపోతుంది
అవును ఎందుకంటే అప్పుడే కదా అన్ని ఆకుర ఆలు మొత్తం అన్ని పూలు వస్తా ఉంటాయి ఇక నీటికి ఈ మన కదే కదా మరి కొత్త సంవత్సరం అన అంటే ఇక ఉగాది అనేది మన తెలుగు సంవత్సరాల తెలుగు పండుగల్ల ఉ మన ఇంగ్లీష్ పండుగలల్ల మాత్రం జనాలు ఫస్ట్ అట్లా అంటారు కానీ మన తెలుగు వారికి మన ఉగాదిని ఫస్ట్ స్టార్ట్ అయ్యది ఈక ఉగాది ధోని కానీ అందరికి తెలియదు నేనంటే జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరంనికి కుంటారుగానీ ఇదతే కొత్త సంవత్సరం
లేదు ఉగాదియే కొత్త సంవత్సరం ఉగాదితోనే స్టార్ట్ అవుతయి ఇంకా ఉగాది రోజు ఇప్పుడు మన ఊర్లలో ఎట్లుంటది అనింటే ఆ ఎడ్లు ఉన్న వాళ్ళకి ఎడ్లు ఆ ఎడ్ నువు తెల్లవారు గానే అట్లా నాలుగు గంటలలకు అట్లా లేసి వాళ్ళు మొత్తమ్మ ఇద్లని శుభ్రంగా కడిగి
ఆ అవును వాటికి అన్ని కుంకుమని అదని ఇదన్న కొమ్ముల కివా అ కొమలకి రదు
అదే బొట్లు పెట్టేసి మళ్ళీ పోతే ఆ భూమి దగ్గరికి తీసుకెళ్ళి కొత్త సాలు అన్నట్టు ఒక కొంచెం దున్ని అది చేస్తారు
ఇక అంటే మ మరి ఉగాది అప్పుడే మరి మనకు కొ
ఈ అదేగ ఉ అవును అదే అద కా తెలుగు నామ సంవత్సరం చో అప్పుడే
ఇక అన్ని కొత్తాయి అన్నమాట ఇక ఏదిన్నా కొత్తాయి కానీ మనకేమో ఆఖరి పండుగ ఇదిది ఉగాదితోని పండుగ అన్నీ అయిపోతాయి అని అనుకుంటారు కానీ మొదలే లేవు
అవును మొదలైతే ఉగాది తో
హమ్ అట్లా కానీ మంచిగా ఉంటది కదా ఉగాది రోజ అయితే
ఉమ్, ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే విప్లానామా సంవత్సరం అని వచ్చింది ఇప్పుడ ఇప్పుడ ఏమొస్తుందో మరి
ఆహ్ అవును అంటే మామూలుగా ఏదో జంతువు మీద అట్లా వస్తుంది అంటారుగా
పండగ కూడా చాలా తొందరగా వచ్చింది
హమ్ అవును కొన్న ఒక్కసారిేమో ఇప్పుడు మామూలుగా ఏప్రిల్ లో వస్త వస్తుది వచ్చేది కూడా
ఇప్పుడు మార్చయచ్చు హమ్ అదే
హమ్
ఇక ఇప్పటి నుంచి మన జాతకాలు కూడా ఎట్లు ఉన్నాయో ఈ కొత్త సంవత్సరం అసలేంతో
అవును ఇప్పుడు చూసే వాళ్ళు కూడా జాతకాలు ఇవన్నీ పంచాంగాలు చూస్తూనే ఉంటరూ
ఉమ్ అవును ఈ వన్నీ ఈగ చూస్తా ఉంట ఉంటరు ఏ మ నాజ ఖతం యిట్లనే నీ జాతకం ట్న్నది ఎవేట్లు ఉన్నది అవమానాలు ఎన్ని ఆదాయాలు ఎన్ని ఇ ఇదే ఉగాది పండగ అంతే
హమ్
అ ఇ చెడు దుస్తులు అనింటే మన జీవితంలో ఎన్ని చె లు అనుభవిస్తాము అన్ని చెడ రచ్చులు అన్నట్టు చేయదు తీపి కారం
హమ్, అంటే మరి ఎప్పటికి ఒక తీరు ఉండం కాబట్టికి ఏ కష్టము సుఖము అది ఇట్ల అన్ని అట్లనేయి కదా ఇక ఉగాది పచ్చడి అంటే ఇక అన్ కలిపి మనం తాగుతాం కాబట్టికి ఏదొచ్చినా మనం తట్టుకో తట్టుకునేలాగా ఉండాలి అన్నట్టు అన్నమాటి కా అది కష్టం వచ్చినా సుఖం వచ్చ నా ఏదో కష్టం వచ్చిందని బాధ ప ం వచ్చిందని
సుఖం వచ్చిందని సంతోషపడద్దు అని అదే ఆ ఇట్లా దేనికైనా తట్టుకుంటేనే అదే జీవితము అని ఎంత ఉంటారు
అవును మరి అదే చెషడ్రుచులు అంటే ఉగాది పచ్చడి అంటే ఇ అన్నిీ అంతేయి అన్ని కలిపి తాగుతాం అంటే ఇక అన్నిటికీ భరించేటట్టు అన్ని బాధ్యతలు తీసుకునేటట్టు అయితే ఉండాలిగా మనం బ్రతకంటే అట్లా ఉంటేది మరి ఇక మామూలుగా సమాజంలో గట్లనే ఉన్నది
హ
అందరు మంచోళ్ళు ఎందుకుంటారు
అంతే కదా
అఓ
మంచిగా ఉంటే ఇట్ల ఎందుకు ఉంటది సమాజ అదే మాసాల
అవును పోగా అది తర్వాత మళ్ళా తర్వాత సంక్రాంతి దసరా ఇ ఇట్లాంటివన్నీ మన తెలుగు వాళ్ళ
హ అవును ఇ మళ్ళీవతే సంక్రాంతి అనా సంక్రాంతి మరు రోజులు మంచిగా ఆ ఆడబిడ్డలంతా లేసి తెల్లవారే
మారే వాకిలలా అదే గొబ్బలు పెట్టడం
గబ్బమ్మలు పెట్టడం పూలు పెట్టడం మంచిగా ముగ్గులలో ముగ్గులు రంగులు నింపడము
ఉ భోగి పండ్లన్నీ పోసుకుంటారు కొన్ని కొన్ని దగ్గర భోగి రోజు మరి పులగమ్మ చేసుకుంటారు సంక్రాంతి రోజు అంటే సంక్రాంతి ముగ్గులని ఇస్తారు కానిమ అంటేనేమో రథం ముగ్గు ఉంటది కదా అట్లాంటివి ఈ కొన్ని ఊర్లలోనే ఇట్లా ఫస్ట్ తారీఖ నుంచి తల్లి సంక్రాంతి వచ్చేదాకా సంక్రాంతి ముగ్గులే వేస్తారు తెలుసా
ఉ అవును అది ఎట్లా అంటే కొంచము వేస్తుంటే వేస్తుంటే వస్తుది అన్నట్టు అజ చేస్తారు
ఆ అదేక ఆ సంక్రాంతితో ఇ మళ్ళీ ఇక వచ్చినాక కతం ఇక ఎవరుయ్యరు ఇక ఫస్ట్ నుంచే ఫస్ట్ తారీఖు నుంచి లాస్ట్ వరకు వచ్చి ఆక ఎత్తనే ఉంటారు ఇక సంక్రాంతి ముగ్గులు
ఉమ్
అన్ని గొబ్బెమ్మల అని అయ అని అని పేడచ్చ ఆవు పేడతోస గొబ్బెమ్మలు కూడా
ఇ అవును
దాంట్లో నవధాన్యాలు ఇస్తారు పిండి పూల అని గరికా అని అలాంటివన్నీ ఎస్తారు తెలుసా నవధాన్యాలు అంటే తెలుసా మీకు
ఉ నదని పయ మే ఎలా నువవులు బయదా అవదాన్యలు అంత
ద వడ్లు అ రేగిపల్ల అని లేదంటే కందులు పెసలు అట్లుంటాయి అవన్నీ కలిపేసి ఇగ అట్ల వేస్తారు మొత్త ఇక లేదంటే బంతి పూలు మ అలా బంతిపూలు అనే రంగులతోనిక మొత్తం వాకిలన్నీ నిండుతాయి సంక్రాంతి అంటే సంక్రాంతి లెక్కనే ఇగ
ఉ సంక్రాంతి లెక్కన ఉంటది మళ్ళీ ఇగ బతుకమ్మ వచ్చేసరికి మంచిగా లంగా వోణీలు కట్టుకొని చీరలు కట్టుకొని అట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తా
ఆ అవును బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగ కూడా అట్లే ఇక తొమ్మిది రోజులు
తొమ్మిది రోజుల ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ. ఇలా జరుగు
మళ్ళా వాటి తర్వాత దసరా దసరా దసరా రోజు అయితే ఇ పాల పిట్టనీ చూడడం
జమ్మి చెట్టు
అట్లా తేవడం వాటిని ఇంకా పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదలు తీసుకోవడం అవి తెలుసా నీకు
ఉ అవునవును తెలుసు ఎంత బాగుంటది తెలూసా
పెద్దవాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదం అట్లా తీసుకోవడం చిన్న పిల్లల అయితే వా ఇట్లా ఆకుని తీసి కుల్లల్ల పెట్టుకుంటారు ఇంకా
ఉ అవును మంచి చదువు రావాలి
ఆ ట్లా మా తాతమ్మ నానమ్మ వాళ్ళ అయితే ఇలాంటి బాగా చెప్పేది అసలు
పెద్దవాళ్ళ ఏమో అది జమ్మి ఆకుని తీసి బియ్యంలో ఆ చేస్తారు బియ్యం బస్తాల అలా చేస్తనే ఉం ఎవరి నమ్మకాలు వాళ్ళవి
ఇంకా అయినా కూడా మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అట్ల నానమ్మ అట్లా వాళ్లయితే ఇంకా ఎక్కువ ఇలాంటివి అయితే మనం అయినా వస్తాంటె వస్తాంటే ఇవన్నీ అంతరించిపోతాన్నాయి
అంతే కదా ఇంకా ఇప్పుడు ముందు పోతుంటే పోతుంటే
ఇగ అంతే దేనికైనా ఇప్పుడు మన తిండి విష లనే చూడు అసలు పోయిన కాడ తిండిేట్లు ఉన్నది ఇప్పుడు తిండిట్లు ఉన్నది మనుషుల రోగాలు ఎట్లు ఉన్నాయి ఎన్నికంటే మనుషిలు ఎన్ని సం బతికిేటోలు ఎనేనక్కడ మనుషులు వంద సంవత్సరాలు కొంత నూ ఇవై నటి అట్లా బతికేది ఇప్పుడు ఏం అసలు ఎప్పుడు బతుకుతూడ లే జా
అంత ఒక్కొక్కరు అసలు తొందర తొందర గా జనపో పోతా ఉ మమలా చండడి వాల్ల
చిన్న పిల్లలుని లేదు పెద్దోళ్ళ అని లేదు
ఉ ఏదో ఒకటి అసలు కూరగాయల అన్ని కల్తీ అన్ని కల్తీయే జరుగు తున్నాయి అప్ప అ పనులు చేస్తూ అది జాబ్ అనకుండా జాబ్ జస్ట్ ఆ టెన్షన్స్ పెట్టుకోవడం టెన్షన్ పెట్టుకొని ఇలా హార్ట్ అటాక్ అని అనీ
ఉ మళ్ళా అయినా కూడా శరీరాలకు మనకు అటు ఇటు మనం పని చెప్పకుండా ఊరికి కూర్చొని ఉద్యోగం అట్లా ఎత్తన మనం అనుకుంటాం నీ ఆ ఉద్యోగంలో కూడా మన ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది కూడా ఉంటాయి
ఉ అంతే
పోవడం అట్లా ఏయడం ఇట్లా ఏయడం అన్నం మనం తిన్నది కూడా సరిగ్గా అరగకపోవడం అ తినేది తిండి కూడా అచ్చంగా తినకపోవడం అట్లుంటది
ఉ అదే
ఉ
ఈ తిండి వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఈ ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటేయి వస్త తనే ఉంటయి అన్ని సమస్యలు వాల నన్నీ ఎదుర్కొని అనుభవించాల కదా
ఉ
కానీ ఇప్పుడున్న వాళ్ళలో అందరు అనుభవించాలంటే చాలా కష్టం
అవును ఎంతైనా ఎనకడ మనుషులు ఉన్నట్టు మనం ఇప్పటి వల్లం ఎందుకుంటాం
అవును చాలా తక్కువ అట్లా ఉండడం
ఆ
ఉ
సరే లేరా మరి